హలో హలో నమస్తే అండి వినిపిస్తుందండి నా వినిపిస్తుందండి
అవునా ఓకే నమస్తే మీరెలా ఉన్నారు
బాగున్నామండి
మేము బాగున్నామండి అవును ఏం చెస్ తున్నారండి
ఆ ఏం లేదండి ఊరికే ఉన్నాం మీరు అండి
నేను ఏం లేదంటే స్నాక్స్ తింటూ ఉంటా అండి
అవునండి ఆ వంటలు బాగా చేస్ తరా అండి
వంటలా అవన్నీ కొంచెం కొంచెం ఏదో అలా అలా చేస్తానండి మీరు
ఆ చేస్తానండి పర్లేదు బానే చేస్తానండి ఆ నాన్ వెజ్ బా చేస్ తానండి
ఓ నాన్ వెజిటేరియన్ మీరు
ఆ వెజిటేరియన్ కూడాను నాన్ వెజ్ బా చేస్తానండి
నాన్ వెజ్ బాగా చేస్తారండి నాన్ వెజిటేరియనే కదండి అ
అవునవునండి మీరు అండి
నేను బోత్ అండి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కానీ ఎక్కువ నన్ను వెజ్జే ఎక్కువ లైక్ చేస్తా
అవునా అండి నాను కూడా ఈ మధ్య ఎందుకో నాన్ వెజిటేరియన్ బోర్ కొట్టేసిందండి
అవునా ఎందుగండి
తెలియదండి ఈ వేడికి అనుకుంటా ఒక్కొక్కసారి అది ఇదవుతుంది.
అవునా
ఇది హ్మ్ ఏం కుక్ చేస్తారండి వెజ్ లో ఏమి ఇష్టమండి మీకి
మాకు నాకు యాక్చువలీ మీకు ఇది తెలుసా అండి అంటే నా స్వీట్ స్వీట్ ఇష్టము స్వీట్లో వచ్చేసి ఆ పంప్కిన్ది స్వీట్స్ చేస్తారా తెలుసా అండి మీకి ఎస్ ఆ గుమ్మడికాయ పాయస్ ఇష్టమని చేస్తారండి మా సైడు అది సెంక్రాంతి ఫెస్టివల్ కి సెంక్రాంతి ఫెస్టివ సి వల్కి మా ఇంట్లో ఏమిటం టే గుమ్మడికాయ పాయసం కంపల్సరీ ఉండాలండి
నేను ఫస్ట్ టైమ్ వింటున్నానండి గుమ్మడికాయ పాయసం ఎలా చేస్తారు కొంచెం రెసిపీ మాకు చెప్తారా అండి
అయ్యో చెప్తాం ఎందుకు చెప్పమండి ఏం లేదండి గుమ్మడికాయ ఫస్ త్త గుమ్మడికాయ తీసుకొని దాన్ని ఇది ఉంటది కదండి అంటే చిప్ప అంతా తురిమేసి పైనది పైనది అంతా తీసేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొని అలాగే ఒక ఇంగొక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ ఏసి దాంట్లోకి కొద్ కొద్దిసేపు ఉడకనియ్యల్లండి వాటిని విత్ బెల్లం బెల్లం ఒకేసారి వేయచ్చు లేదంటే కొద్ది కొద్దిసేపు ఉడికిన తర్వాత వేసి పెట్నా ఓకే
ఆ
అదే ఫుల్ బాగా రెండు బెల్లము అండ్ గుమ్మడికాయ రెండు బాగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని సపరేట్ గ వంచేసుకోవాలా వేరే బౌలోకి అండి ఆ మళ్ తెలీదా అండి మీకి ఇది
తెలీదండి ఫస్ట్ టైమ్ వింటున్నా అండి దాన్ తర్వాత అండి
మ్ మళ్ళీ అట్లా చేసిన్ తర్వాత ఏం చేయాలి మళ్ళీ అది అంతే దాన్ని మ్ అంటే మంచిగా దాన్ని ఆ ఏం చేస్తారు మిక్స్ చేసేసి
అది ముక్కలు ముక్కలు అట్లే ఉంటది కదండి ఉడ్ కితే అది మెత్తగా అయ్యిపోతదా
మనం దంచుకోలండి. ఉడికిన తర్వాత దంచి బాగా దాన్ని మళ్ళీ దాంట్లోకి కొన్ని వాటర్ వేసేసి అదే వాటర్ తీసింటాం కదా
అవునండి.
రేసి కలిపేసి మళ్ళీ శనిగిత్తనాలండి. శనిగిత్నాలు వేంచుకొని శనిగిత్ మల్లో అది ఈ మిక్సీ పట్టేసి శనిగిత్తనాలు పొడి వెయ్యాలండి.
హు
శనిగిత్తనాలు పోడేసి అలాగే ఇష్టము అయితే అంటే మా సైడ్ కొంతమంది యూస్ చేస్తారు అవి కొ-కొన్నిట్లలో కొన్ని ట్లోలు యూస్ చెయ్యరు నేనైతే యూజ్ చెయ్యలా నేనై తే కంపల్సరి అవి ఉండాల యాలక్కులు మల్ ళ్ళీ అలాగే సోంపులు అవెస్తారు కామన్ గా కానీ బురుగులు తెలుసండి మీకి మురుమురాలు అంటారే లైక్ బరుగులు ఆ బరుగులు ఆ వాటి వాటిని టిని వేస్తారండి అవి ఆప్షన్
మ్
అవి ఆప్షన్స్ అండి మీరు వేసుకుంటే మీకు నచ్చి తీసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కంపల్సరీ నాకు ఉండాలండి అవి
అవునాంటి
అట్లా అంతే అండి అంతే అయిపోయిందండి ఇంకా అంత
నేను కూడా ట్రై చే నేను కూడా ట్రై చేస్తానండి.
బస్ వస్తుందా తప్పకుండా చేయండి ఒకసారి చూడండి ట్రై చేసి
ఆ మీ సైడ్ ఏం ఫేమస్ అండి ఫుడ్డు ఓకే అండి మీ సైడ్ ఫుడ్ ఏం ఫేమస్ అండి సొప్పనీళ్ళ అండి తెలియదండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనేది మా ఫ్రెండ్ కమ్మాయ్ అనేదండి సొ ప్ప నీళ్లని ఆ ఎప్పుడు చేయమని చాలాసార్లు అడిగాను కానీ తను చేయలేదు ఒకసారి మీరన్నా చెప్తారా ఎలా చేసుకోవాల నే చె నేను నేర్చుకుంటాను
అంటే ద అది కొంచెం అంటే అంటే విలేజ్ సైడ్ లో లైక్ చేస్తారండి ఎ వ మీది విలేజా
మేం విలేజే అండి పక్కా విలేజ్ అమ్మాయినే
ఓ అవునా ఓకే ఐ థింక్ ఏమి అయితే పక్కా లైక్ చేస్తారు దాన్ని
హ్మ్ చొప్ ప్పండి మరి
ఏం లేదండి దాన్వి అలసందలు ఉన్నాయి తెలుసా అలసందలు అనపక ఏమంటారు అవి
అ ఆ అనుప్పులు ఆ
డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి కదండి విత్తనాలు అవి చనిగిత్నాలె వేసేటప్పుడు వేస్తాం కదా పచ్చివి యాక్చువలీ పచ్చివి తీసుకొని చేస్తే అండి సు పరు ఉండేది అది
ఓకే అండి
ఎండిన వె అంత టేస్ట్ దు కానీ పచ్చిగ ఉన్న
అవును పచ్చివయితే బాగుంటాయ్ అంటారు ఆ
పరు ఉంటది అవునండి నేనై తె పచ్చివేలే ఎగేసేది అవి ఏమిదండి అవి కొ అే పచ్చి వలసంద కొన్ని అదే పచ్చి అలసందలు తీసుకొని కొన్ని వాటరు
హ్మ్
ను వలచుకొని కొన్ని వాటరు అలా గే ఏంది వంకలే మో ఇన్ని ఓల్లంటే నా క్వాంటిటీ బట్టి ఏసుకొని జస్ట్ దాంట్లో సాల్ట్ వేసి ఉడకబెట్ తలండి
ఆ
ఉడు క బెట్టిన తర్వాత ఆ నీళ్ళని ఉడికిన తర్వాత ఆ నీళ్ళని చ అది రాదండి మనకి చెప్పాన్ కదండి నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదని మ్ మీకొచ్చా అండి బిర్యానీ అయితే
స్టైల్లో బిర్యానీ ఆ వస్తదండి
అవునా ఎలా చేస్తారండి మీరు బిర్యానీ
ఆ ముందుగా చికెన్ న్ని తీసుకుంటానండి కడిగి పెట్టేసి ఆ చికెన్ ల కి పెరుగు ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా అల్లం వె ల్లులి పేస్టు నిమ్మరసం పుదీనా కొత్తిమీర ఏసి పెరుగు ఏసి మంచిగా మిక్స్ చేసి దాన్ని మ్యార్నేట్ ఒక వన్ అవర్ ఆ ఒక టూ అవర్స్ మ్యార్నేట్ చేస్ పెడతానండి
మీరు కాదండి నాకు ఒక డౌటూ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటది కదా మీరు ఎక్కువ అంటే ప్యాకెట్ లోది వాడతారా లేదా ఇంట్లోనే రెడీగా చేసి పెట్టుకుంటారండి మీరు
లేదండి అల్లము వెల్లుల్లి సపెరేట్ గా నేను చే తీసుకొని అప్పటికప్పుడు చేసుకుంటా అండి అది టేస్ట్ బాగా వస్తదండి ప్యాక్ కిట్లోదేస్తే అది ఎప్పుడుదో చేసి పెట్టింటారు అది టేస్ట్ రాదండి
ఓ అలా అంటారా అది నిజమేలేండి నేనందు డిగినా అందుకే మీరెట్లా యూస్ చేస్తే స్తారాని యాక్చువల్లీ మా సైడ్ అయితే మేము చికెన్ చేసే దానికంత ఓకే ఓకే చెప్పండి కంటిన్యూ తె అండి
అదే దాని తర్వాత టూ అవర్స్ తర్వాత తీసి ఒక సైడ్ గ్యాస్ లో గ్యాస్ పైన నీళ్ళేసి అదే ఎసురుకి ఎసురులాగేసి అన్నమే ఉడుకుతా ఉంటదండి నైన్టీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఒక పక్క చికెన్ని లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటుంది వాటర్ వేయకుండా ఉడికించుకుంటామండి ఆ అవునండి ది రైస్ నైంటి పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చికెన్ కొంచెం పక్కకు తీసి లేయర్స్ లాగా వేసి రైస్ చికెన్ రైస్ చికెన్ అట్లా లాస్ట్ లో ఒక ఒక ఆఫ్ ఆన్ అవర్ దమ్ పెడతానండి ఓపెన్ చేసి అయితే ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అవుతుందండి
ఓ వావ్
కలిపి చేస్తే దాన్ని ఆ కలిపి చేస్తే పలావ అంటారండి అట్లా రైస్ దమ్ పెడితే దాన్ని బిర్యానీ అంట
బిర్యానీ అంటారా ఓ బాగానే చెప్పారంండి అయితే మీకు బిర్యానీ వచ్చు చేయడము ఇంకేం లేండి అంత అయితే బాగా చేసుకుంటారు అయితే బిర్యానీ అయితే వీక్లీ వన్స్ చేసుకొని తింటారా అండి బిర్యానీ అయితే
లేదండి ఎప్పుడు అండి రేరు
అవునా
ఇంట్లో ఇంట్లో అందరి ద ఉంటే చేసుకుంటామండి ఒకదాన్నే ఉంటే చేసుకోనండి
అవునండి
ఆ ఏదో మీరు ఇందాక చెప్తున్నారు
ఆ అదా మ్ ఏం లేదండి అదే ఏం లేదు అంత త ఉడికించుకొని అదే వాటర్ సపరేట్ తీసేస్తే దాన్ని మళ్ళీ దంచాలండి అంటే విత్తనాలు ఉంటాయి కదా వాటిని సపరేట్ ఎత్తి పెట్టేసుకొని టమోటోను వంకాయను సాల్ట్ వెల్లుల్లి కొన్ని వెల్లుల్లి వేసి ద చాలా బాగా దన్ చేసి వాటర్ తీసి పెట్టింటాం కదా వా వాటర్ కల్పలా మాక ఎంత కావాల అంత అంతే అండి అది అయిపయా దాన్ని సప్పనీళ్ళు అంటాం మేము టేస్ట్ మాత్రం అదురుతుందండి తిని ఒకసారి చూడండి మీ ఫ్రెండ్ ఉంది అన్న కదా
ఆ అవునండి చెప్పాలి ఈసారి చేపిచుకోవాలండి తనతో
పోయినప్పుడు అలసందులు తీసుకొని రండి
మ్ పచ్చివి లేదండి ఎండి ఎండిండే అయితే అవైలబుల్ గా ఉన్నాయి తనతో అడగాలండి
ఎండిన్నయి ఏవైనా అదే అంటే పచ్చిదానికిను ఎండిన దానికి నానబెట్టి కాదు కానీ తేడా వస్తది అదే పచ్చి అవును లేండి ఊరి ఏ మీ ఊర్లో పండీరా
ఈప్పుడు పండిలేదండి
అవును పర్లేదులేండి అయితే చెప్పండి పర్లేదు ఒకసారి చూద్దాం చేస్ స్తదేమో
ఆ ఎక్కడన్నా దొరికితే షాప్స్ లో తీసుకొని మా ఫ్రెండ్ ని అడిగాలండి చేయమని
ఆ అడగండి అడగండి చేసి పెడుతది
ఆ థ్యాంక్ యూ అండి మీరు మంచిగా సొప్ప నీళ్ళు ఎలా జేసు కోవాలి పంప్కిన్ పాయసం ఎలా చేసుకోవాలి తెలుసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి
ఎట్లా చేయాలో తెలుసుకున్నాను నా బిర్యానీ రానే రాదు నేర్సుకుంటానండి నెక్స్ట్ టైమ్ మీ చెప్పిన ప్రాసెస్ ని గుర్తుపెట్టుకొని ట్రై చేస్తా అండి నేనైతే
ఓకే అండి నేను కూడా పంప్కిన్ది చేస్తానండి థ్యాంక్ యూ అండి